హాల్లో
ఆ నమస్తే అండి
నమస్తే అండి
ఎలా ఉన్నారు బానే ఉన్నారా
బానే
ఉన్నామండి ఏదో అలాగా ఉన్నామం పేరుకి
అవునా ఏమైందండి
ఏమ్ అవుతదండి ఇల తిన్నానండి తినకపోతే మళ్ళీ ప్రాణం నిలవదు కదండి
మ్ ఏం తిన్నారెంటండి
ఆ పొటాటో కర్రీ చేసానండి బంగాల్ దుంపా మీరు తిన్నారా
తిన్నానండి నేను కూడా చారు బెండకాయ చేశానండి
ఆహా మీ పిల్ల మీ పిల్లలు మీ పిల్లలకి ఇష్టమండి బెండకాయ కర్రీ ఏంటండి మీ వాయిస్ ఆ ఆ ఔ కే అయితే అలా చెపి పెట్టేస్తన్నారనమాట మీ మీ పిల్లలకి
మా మామూలుగా చెప్పాను
అది తింటే బ్రెయిన్ పెరుగుతుందో లేదో తెలిదు కాగాని అది మాత్రం చెప్పి పెట్టేస్తారు మీకు పెరిగిందా అండి
అది తింటె బ్రెయిన్ పెరు అండి బ్రెయిన్
ఆహా
ఆ
ఇంకేంటండి విశేషాలు తినేసి బయటకొచ్చారండి రేపండి రేపు మటన్ చేసి ఉన్నామని అనుకుంటున్నామండి
అవునా మీరు ముస్లిమ్స్ ఆ అండి
లేదండి అదేం లేదండి
అవునా
ఆ అది ఏంటండి అంటే నార్మల్ గా మటన్ తినాలనిపిస్తుంది చాలా డేస్ నిం
ఓకే
అందుకనేసి మ టన్ అంటే నాకు మటన్ వండడం రాదండి మీకు మీకేమన్నా వచ్చా
అయ్యో మనం తినడం తప్ప వంట వండడం రాదండి
మరి మీ ఇంట్లో పిల్లలకు ఎలా వండుతారండి
మా ఆయన గారు వండుతారండి
అవునా మీ ఆయన గా అ అవునండి రోజూ ఆయన్నొండమంటే ఏం తారు
అదే త్వర త్వరగా పెళ్లి చేసేసారా ఎక్కడ నేర్చుకున్నామండి ఇవన్నీను
త్వరగా చేశారండి మీ ఇంట్లో వాళ్ళు అప్పుడు చెప్పాలి కదండి నేను అప్పుడే చేసుకోను అని
హ
మీరు సరిగ్గ
ఓహో మీరు దిగిందేనండిది అయితే వాళ్ళు దించింది అయితే కాదండి మీ
అయినా సరే సర్ప్రైజ్ కదండి అందుకే
హ్మ్ వీ
అండి మరి అమ్మ మా ఆయన్ గారు రోజు ఆది ఆదివారాలు వంట వండుతారు లేకపోతే రండి ఎవరన్నా
అంతేనండి ఇంక కొంచెం మంది అయితే భార్య మీద ప్రేమతో రోజు వండిపెడతారండి రోజు హెల్ప్ చేస్తారు
ఆ.
అలాగా మీ ఆయన చేస్తారా అండి రోజు
పుష్ ప మూవిలో అళ్లుు అర్జున్ లాగా
ఆహా పీలింగ్స్ ఓస్తే ఎలాగ అలాగ అం
మీరు ఫీలింగ్స్ ఎందుకు గుర్తిస్తున్నారండి
ఆ మీరు పుష్ప మూవి నా గుర్తు చేసారు కదండి హీరోయిన్ కోసం సీఎంనే మార్చేశా అలాగా మీకోసం ఉమ్ మీ వారె ఏమన్నా చేసారా అండి
అవునండి
ఫన్ కాల్ హే ఆహా
వాళ్ళ అమ్ములు ఒప్పుకోలేదు కానీ ఒప్పించారు స
మీరే చెప్పాలండి ఆ అంత అంతా బానే ఉన్నారండి ఏంటండి మా శ్రీవారి పుష్పల కాదండి ఆయన కొంచెం వేరే టైపు అదొక టైప్ అండి రేమోట్ అయిపోయింది అతను ఎప్పటికి ప్రేమ వస్తదో తెలీదు ఎప్పుడు ఎలా ఎలా బిహేవ్ చేస్తారో తెలిదు హలో ఇంకేదండి ఇప్పుడే ఒక ఒకఅమ్మాయికి అప్పచ్చిచ్చేనండి ది అప్పచ్చండి అదీ మీకు
నాకెందుకండి నేను మీ దగ్గర లేను కదండి మీరు నాకు ఇవ్వడానికి
ఆ ఆహా అపచ్చలండి తినేవే అండి అయ్యో కార్తిక్ ని వదిలిపెట్టండి మీరు
మా ఆయన్ని బానే తింటున్నాను వేరేవేమి వద్దు నాకు హ్మ్
ఇంకేంటండి మరి ఎక్కడికన్నా వెళ్తున్నారా ఏదో సౌండ్స్ వస్తున్నాయి అవునాండి
మా శ్రీవారు ముందు నడ్స్కొని వెళ్లిపోతున్నాడు
ఆహా మీ శ్రీవారు ముం అంటే ఎక్కడికి వెళ్తున్నారు అలా ఎక్కడికన్నా వెళ్ కున్నారా ఔ ఇంతసేపు స్కేటింగ్ స్కూల్ ఉంటందా అవునా అండి
వరకు నేర్పిస్తారు ఏజ్ ఫస్ట్ అడి
ఇంకేంటండి మరి మీరొక్కరే వచ్చారండి మీ ఆయన కూడా వచ్చి ఆహా ఏంటో దేట్
ఆ ఇక్కడ మాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చిందండి మా ఇంట్లో అద్దెకునే ఆవిడ
అ అలాక్ కూడా ఉంటదండి
ఏమో ఏండి ఆవిడ చెప్పేదాకా తెలీదు.
సి అంటే ఏదో కొంచెం బలానికి తింటారు అంతే అండి అవి.
అవిడ అలాగే తింటదండి చూడం సన్నంగా నాజుగ్గా ఉంటదండి ఆవిడ ఒక బటర్ఫ్లై క్లిప్ పెడతాదండి ఆవిడ జుట్టుకి ఆ క్లిప్కి బా ఏమన్నా ఉంటదా లేవంటండీ డేట్స్.
డేట్స్ ఆ టారా వేరే షాప్కి వెళ్ళండి లేకపోతే
టిరగ బడ రాల్పోతారు.
ఏమైందండి ఏమయింద ఆలా అంటున్నారు ఎవరిని హ ఆ అంటే మీరు అమ్మాయిలకి మన అమ్మాయిలు కా కదండడి ఇప్పుడు ఆంటీలో కద మాళ్ళ చూసాండి మరి. ఇప్పుడు అబ్బయిలకి ఆంటీలయినా పర్వాలదుండి ఆంటీలయినా పర్వాలేదు వాళ్ళకి.
అంతలో కొడతాను యాదవలు
కొట్టాలండి అసలు ఆ ఎనక పడు పోతే అప్పుడు ఉంటాందండి వాడికి. అవునా అండి మరి ఇంకేంటండి ఇంకా ఏమన్నా. అదే అండి అలా రోడ్డు మీదకి వచ్చాను తినే మేము కూడా తిరుగుతము అండి వాక్ వాక్ చేస్తాము తినేసాక.
ఆహా రాలేదు మీరు ఒకళ వెళ్ళిపోతున్నారా చూడండి అసలు ఎదువలు ఎక్కువ ఉన్నారు.
అది మా సైడ్ ఎదవలు లేరండి అంటే నేను నడిచే రోడ్డు మీద ఉండరండి అందుకు నేను భయం లేకుండా నడుస్తానండి అవునండి.
ఇది తిను డేట్ వచేధీ
ఏం తినమంటున్నారండి
భజ్జీ పకోడి చేపండండి ఇంకేంటి
మీరే చప్పల్ మీర అంటే ఎక్కడకన్నా మీరు ట్రావెలింగ్ చేస్తారా ఏకడకన్న
మా ఆయన గారు చూడండిల్ళ అక్కడ ఎక్కడో కూర్చుండిపోయాడు బాబోయ్ ఎక్కడ దొరికాడండి ఈ మనిషి నాకు అదేంటి నడిచీ కళ్ళులగితే కూర్చొర మీరు అలా మాట్లాడతారు పెళ్ళాని నేను ఇక్కడ ఉండగా అక్కడ ఆయనకి ఏం పనండి
అంటే మీరు ఫోన్ మాట్లాడుకుంటున్నారు ఇదాడక్కడ పొ పక్కకపో ఆ అలానే అనుకోండి కాకపోతే మీ ఫోన్ మాట్లాడుకుంటున్నారు కదా అనేసి ఆ ట్టండి అయితే ఒకసారిట్టడిలే కొట్టారండి డి ఏంటండి అలా రోడు మీదవోలు అల చూస్తున్నారు అసాలు నాకు ఆన్కంఫోర్టబుల్ గా ఉంది ఆహ మీ నడిచే రోడ్ దగ్గర అలా చూస్తున్నారు అవునండి మీర్
ఎక్కడ పెట్టారు రెండోసారి మీ ఆయన కూడా మీకు వెనకట్లు నడుచుకొని వచ్చేతారు చూడండి సరే.
మీతో మాట్లాడినందుకు నాకు చాలా ఆనందకరంగా ఉందండి థ్యాంక్ యూ అండి. సయాట బడేడా